ఆ
ఆ ఏం చేతున్నావు
ఏం చేయట్లేదు ఇప్పుడ ఓచ్చా
నేనైతే బుక్కులు రాసుకోడం సరిపోయింది
అవునా ఉ బానే ఉంది
మొన్న ఎళ్ళాను గంటలు గంటలు ఉంచేతున్నాడు బాబు సారు బుక్స్ ఇవ్వడానికి
ఏం ఎందుకు
ఏ మే మొన్న ఏంటి ఆ పచ్చమక్క ఆమెకయితే చేస్తేనేమో నాలుగుంటికి రమ్మంది తర్వాత మళ్ళీ కాసేపుఏ ఆ వచ్చే ముందు కాల్ చేయ్యని చెప్పి మెసేజ్ చేసింది సరే అని చెప్పి మెసేజ్ చేస్తే మళ్ళీ సార్కి ఫోన్ చేసి అడుగు అంటుంది మళ్ళీ సార్కీ ఫోన్ చేయాలంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు కదా బ్యాలెన్స్ లేదని ఇంకా ఎవర్నీ దాన్ని చేయమన్నాను రోజు మాటడుకుంటాం గదా దాని చేసి సార్ని అడిగే అంటే సారేమో ఐదు తాటాక రమ్మన్నరు
బాబో ఐదుదాటే కంటే ఇంటికి ఎప్పుడు వెళ్తావు నువ్వు
ఆ అందుకే ఇంకా మా అన్నయని తీసుకోని ఎళ్ళాను మా అన్నయ ఓస్తానంటే ఈ మళ్ళీ అక్కడ ఐదింటికి వెళ్ళాక గంట కూర్చోబెట్టి ఆరింటికి ఇచ్చాడమ్మా బుక్స్
ఉ
మా అన్నయ్యమో ఈ మధ్యలో ఏంటి ఏం చేయాలో తెలియక మధ్యలో ఎల్లి ఫ్రైడ్ రైస్ తినేసి ఓచ్చాడంట
ఉహు బానే ఉంది కార్మన్న ఒక బుక్ చిపెసామంట కదా
అవునే బాబోయ్ అట్ట చిరిగిపోయింది ఏమింది ఏమి కనిపి లేదు లే చూడలేదు నైస్గా పెట్ తెసు వచ్చేసాను
నైస్ గా పెట్టెసి వచ్చేసావ
ఊ ఏ కానీ ఇంటి బానే అతికిచ్చను డౌట్ రాకుండా చిరిగిపోయిందని డౌట్ రాదు కాకపోతే చూపు తెలిసిపోది బానే అని చెప్పి
ఉ హు పోన్లే ఇంకేం చేస్తున్నావు ఏ ఎలా చినిగిపోయింది
ఏమో బుక్స్ లో పెట్టుకొన అది మడతడి పో పోయినట్టుంది తీసేటప్పుడు బుక్ బయటకి తీసేటప్పుడు చిరిగిపోయింది లోలోపల ఏమో ముక్కుండిపోయింది
వేర్ జకియనా
అవును మాకు
మొన్నా దాంతోటి అళ్ళ కుక్క పేరు జాకి అంటే కాదు ఇంకోటి ఏదో ఉండాలి పేరు జాకి కాదని వాదించేస్తంది నాతోటి చెప్పిందా నీకు
పేరు చెప్పలేదు
ఉమ్ నేను అన్నను జాకి య అంటే కాదు అంటుంది నువ్ చెప్పి సార్ కి మమ్మీ జాకి మా కుక్క పేరు అని
గుర్తుఎం పెట్లేదు ఏమో ఈ మధ్య
ఉహు ఉ దాని పిల్లలు ఏం చేసావు
దాని పిల్లలని ఇచ్చేసాం ఆ దాని ఎప్పుడు ఒకటి ఒకటి రెండు పెడతది అంతే కదా ఇంకెవరన్నా అడిగితే ఇచ్చేస్త అంతే
ఉమ్ ముసలిది అయిపోయిందా
ఆ మొన్న చాలా రోజులు ఉంచాములే ఈసారి కొంచెం పెద్దది కూడా అయిపోయింది ఒకళ్ళు మా తమ్ముడికి తెలిసిన వాళ్ళు అడిగారు కుక్కల్ని అంటే మా దగ్గర ఉందని చెప్పి చెప్పి అతను ఏంటి నైట్కి నైట్ వచ్చి దానికి ఏమో ఫుల్ పేలు పట్టేసినాయి మా జాకివి పేలు పట్టేతే సరే స్నానం చేయించి ఇద్ధంలే అనుకుంటే లేదు అతను చూసి లేదు మేము ఎలగానే స్నానం చేయించుకుంటాం మాకు తెలుసు మేము ముందు పెంచుకున్నాము అని చెప్పి అప్పటికప్పుడు వచ్చి చూసుకొని తీసుకెళ్లిపోయాడు
అయ్య అయ్యో ఉమ్ పాపం ఏడిసేసిందా
ఆ మా జాగి దానికి కళదు ఎప్పుడు ఏంటి దాని లోపల పెట్టేసి చూస్తే మళ్ళ దాని వెన లేసి పోద్ది అని చెప్పి దాన్ని ఎదురుగుండా ఇవ్వం అలాంటిది మొన్న దాని ఎదురుగుండానే తీసుకెళ్లిపోయాడు అతను ఆయన ఏమనలేదు అది
అయ్యయ్యో ఎవరో మనోళ్ళే అనుకోని ఉంటది పాపం
ఆ మనోళ్ళే అనుకుంది మళ్ళీ తోక ఏమో తెగ ఉపేత్తంది
అవునా జాకీ ఫోటో ఎట్టు ఒకసారి చూత్తను
ఉమ్ పెడతానులే
ఉమ్ టిఫిన్ చేసావ
చేసాను మా అమ్మ మ సేమియా ఉప్మా చేసింది
ఉహు తిన్నావా మరి తినలేదా
తినేసాను తినేసి రాసుకుందాం అని చెప్పి తీసా తినేసి కూర్చొని రాసుకో అంటున్నారు
పోనిలే ఏ చదువులు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత అలా చదువ బుక్స్ తీయలేదేమో పాపం అప్పుడు అప్పుడే తీసుఉంటే ఈ పాటి జిల్లా కలెక్టర్ అయిపోదుమో ఉం
అసలు కాలేజీకి రావడమే నేను ఏంటి అప్పుడప్పుడు వచ్చేదాను కదా మీకు హా చెప్పి వెళ్ళిపోయేదాన్నీ నువ్వయితే రోజు ఏంటి బ్యాగ వేసుకోనీ వెళి
ఉం కాదు అప్పుడు మాకు ఇచ్చినప్పుడు బుక్స్ ఎలా రాసేద్దని తెలుసా నేను మొత్తం తెల్లార్లు కూర్చుని రాస్తేదన్న ఎక్కువేతే కనుక నెక్స్ట్ డే కొండకూడద అని చెప్పి మొత్తం ఎంత రాత్రి అయినా కాని రాసేసేదాన్ని
పేపర్స్ అయితే మనం అలాగే రాయాలిలే
ఉం అవును ఈ పేపర్స్ కదండి రికార్డ్సా
ఆ ఇగ అసైన్మెంట్స్
హు హామ్ తొండి కానీ శ్రావ్య చాలా ఫాస్ట్ గా రాసేది ఆ పేపర్స్ అప్పట్లో
ఆ సరగా మళ్ళీ మన బ్యాచ్ లో కూడా అవ్వాలిగా తల్లపాపా అది తెగ రాసేసది కదా
ఆ అవునవును తెగ రాసేసిది మొన్న ఫోన్ చేసింది చిట్టీలు అయ్య కడుతున్నారంట
హు హామ్
ఏ చిటీలు ఏవో కడుతున్నార అంటా ఆ ఎవరిది పేపర్లు బాగా రాసేది అన్నాను నేను వస్తాను
అవును
చిటీలు అయ్యో కడుతుందంట అయితే నన్ను కట్టమంటంది నువ్వు కూడా ఒక చిట్టీ అయ్య అంటంది నా దగ్గర డబ్బులు ఎక్కడేయి బాబు ఇంకా ఇంకేవ్వలేదు వేస్తే కనుక అప్పుడు కడద ఇంగేం అనల్లేదు మళ్ళీ
సర్లేదు చాన్నాళ్ళకి కాల్ చేసింది
ఉమ్ ఇంకేంటి
నా దగ్గర అసలు దాని నెంబరే తెలీదు ఏం అప్పుడేమో ఆంటికి వేరేది ఉంటచ్చ చూడు లాస్ట్ లో వన్ టూ వస్తుది నెంబరు ఆ ఆ నెంబర్ ఆ నెంబర్ ఉంటే దానికి ముందు చేశాను ఆంటీ ఎత్తారు ఎత్తి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇక్కడ లేదు తీర చూస్తే తర్వాత రెండు రోజులు అయ్యాక ఆ రెండు రోజులు అయ్యాక నువ్వు వెళ్ళావ్ ఏంటి దాని పెళ్ళంట పెళ్లి ఫిక్స్ అయిదంట అని చెప్పి నువ్వు చెప్పావంట
చూడిసను ఉమ్ నాకే వాళ్ళమ్మ గారు ఫోన్ చేసి మామూలుగా రిలేటివ్స్ కదా చెప్పారు
ఆ
అంటే మా అమ్మ నెంబర్ అడిగితానికి చేశారులే లేకపోతే నాకు చెయపోదురు
ఉం
ఉమ్ అలా అయింది ఇంకా
మన బ్యాచ్ లో దాని పెళ్ళి మనకి ఎవరికి తెలియకుండా అయిపోయింది
ఫోటోస్ చూసావా ఆ
ఆ చూసాను
ఉ ఆ ఫొటోస్ నాకు అది పెట్టింది ఎవరో పెట్టి ఎవరో తెలుసా రా ఉమ్ హలో
ఔట్ బేగా గుర్తు రాదులే మనకి కొంచెం కొంచెం గుర్ తెచ్చుకుంటా కానీ ఆయ చె ఆయ చెప్పింది అది ఆ జ్యో ఆ అది చెప్పింది
ఆహా అదే పెట్టింది అది పెడితే నాకు రిప్లై ఏం పెట్టాలో కూడా తెలియలేదు పెట్టలేదు రిప్లై పెట్టలేదు అట్లనే ఉన్న ఇంకా వదిలేసాను ఉమ్ అయిపేడితేనే అయి నేను దీనికి పెట్టా మన దానికి గ్రూప్ లో పెట్టేద్దాం అనుకున్నాను కానీ గ్రూప్ లో అది కూడా ఉంటాది కదా మరి పెట్టకూడదని చెప్పి దీనికి కడితే ఇది అందరికేడద్దు కదా అని దానికి పెట్టేసాను
అసలు ఎక్కడా ఉందో లేదో కూడా తెలీదు మనం ఎంత మాట్డు
ఏమోన్నా మనే ఆలోచిస్తున్నామో దాని గురించా అది అసలు మన గురించి ఆలోచించదు ఏంటో మనం ఒకసారి కాపోనా ఒకసారి అన్న ఆలోచిస్తాం ఏం చేస్తున్నారు ఏంట అని దానికసలేయా ఆలోచనే రాదు
పప్పిదన్న ఎప్పుడో ఒకసారి కాల్ చేస్త్ ఎలాన్న ఏంటి అని అడుగుతాది అది అసలే పట్టించుకోవట్లేదు
అవును పాపమ్ అది మొన్న చేసిందే కాల్ చేతేనే నేను బిజీ నున్నను చూసుకోలేదు తర్వాత మొన్నా రీసెంట్ గానే మెసేజ్ చేసింది
ఆ
ఉ ఏం చేస్తున్నావు ఎన్ అని చెప్పి ఆ ఇప్పుడే గ్యాస్ నింపి పెట్టిందని పెట్టింది ఏంటి నాకు పెట్టిందని చూప్తే ఏ సారీ రా మీ అన్నయ్య కి పెట్టబోయి నీకు పెట్టేశాను అంటుంది
ఉ హా ఉ మా గుళ్ళన్నీ తిరిగే ఉమ్
ఉమ్ తిరిగేతుంది భక్తురాాలు అయిపోంది
అ మొన్నేమో అరుణాచలం వెళ్తున్నానని చెప్పి ఈ దాంతో అందా ఉంటా ఆ పప్పీదే
ఎవరో అవునా ఇప్పుడే
వాళ్ళు పెళ్ళైనా ఫస్ట్ లో ఇ పాటికి ఎళ్ళొచ్చేసి ఉంటారు కూడా ఆళ్ళు ఎప్పుడో
ఉమ్ ఎళ్తున్నారు నాకో మాటకూడా చెప్పలేదు
అరుణాచలం అంటే ఏంటి చాలా తిరగాలి ఏంటి గుడి ప్రదక్షిణ అంటే మండయాల ఎల్ర్కి కదా
ఉ
ఉ మొత్తం ఏంటి ఎంత ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎంతో నడవాలాంటా
ఏంటి గుడి చుట్టూ నా
ఆ గుడి చుట్టూ మనం ఏంటి గుడంతా అలాగా ప్రదక్షణ చేసేసినట్టు
ఉహు ఒకసారి చేస్త చాలేతే అలాగైతే
అదే ఒకసారే చేయగళం ఎక్కువ గూడా చేయలేం
అవును ఉమ్ బానేంది నువ్వు వెళ్ళావా ఎప్పుడన్నా
ఎక్కడికి వెళ్ళలేదు కాకపోతే మా అన్నయ్య తమ్ముళ్లు అందరు వెళ్ళారు వాళ్ళతో పాటు వెళదామ అంటే వాళ్ళు అందరు అబ్బయలే ఇంక మనమేం వెళ్తాం వాళ్ళతో
అదలా నా పరిస్థితి కూడా అదే చేము మా తమ్ముడుని వాళ్ళు ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ లో అబ్బాయిలు వాళ్ళు వెళ్ళారు అలాంటప్పుడు నేను ఇంకెందుకు వెళ్తాను వెళ్లేను నేను ఇంకా ఉమ్ ఫ్యామిలీ మొత్తం వెళ్తే వెళ్ళొచ్చు ఏం చక్కను మొన్నప్పుడు ఎండలు బాగాసినయ్ కదా అప్పుడు వెళ్దామనుకున్నామే
ఊ
ఊ ఎక్కడికే పెద్ద తిరుపతి వెళ్దాం అనుకోన్నాం హలో సరిగా మాట్లాడే సరిగ్గా మాట్లాడతలేదు నువ్వే చెప్ అయితే నువ్ ఎప్పుడైన ఎలవ కతిరపతే
వెళ్ళాను మేము అక్కడే ఉండేవాళ్ళం అని చెప్పాను కదా
ఆహా ఓకే అక్కడే ఉన్నావు కదా టెంపుల్ కు ఎన్ని సాల ఎల్లో
ఊ అంటే మాకు అంత దగ్గర కాదు కానీ ఇంటి వచ్చే వెళ్ళమ ఇక్కడికి వచ్చాక మా అమ్మ అక్కడికి ఎల్ వచ్చింది కదా ఊ అప్పుడు వెళ్ళామా అన్నమాట టూ ఇయర్స్ తర్వాత
ఉహు అక్కడ ఏమేమి ఉంటాయి చెప్పు ఇంకా పెద్ద తిరుపతి కాకుండా ఏముంటాయి
పెద అంతేమ్ ఏంటి కంచి కామాక్షి శ్రీకాళ అన్ని అట్ ట్టేపె కదా మొన్న అనయళ్ళ అందరూ ఏంటనే ఒక రౌండ్ చుట్టేసి వచ్చేసారు
ఊహు ఉ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ
ఆ మొత్తం అన్నీ ఇంకా ఆ ఈ ఎండ లోనే వెళ్ళారు
పోనీలే మన మందరం వెళ్ళదామా ఒకసారి మన వాల్ ఎవరు రారనుకుంట అంటే టెంపుల్ పర్పస్ కాకపోయినా అయ్యి చూడానికి అలా టూర్ కింద కూడా వెళ్ళొచ్చు కదా
నేను అది చాల సార్లు ప్లాన్ చేసుకుంటాం గానీ ఏది అవ్వదు మనోళ్లు ఎవరు ముందుకు రారు వెళ్దాం అంటే
వచ్చేకి వెళ్దామ అన్నాను మీరు ఎక్కడకి కదలేరు నేను ఇం కదలలేదు
హ
ఊ అక్కడికి వెళ్ళొచ్చాను చెక్క ఫ్రీ బస్ కాబట్టి మన సరౌండింగ్స్ లో ఉన్నటికి వెళ్ళొచ్చు ఎం కాదు